హలో
ఆ బావున్నరా
ఆ బావున్నా మీరు బాన్నరా
ఉమ్ బావున్నం
ఏమ్ జెస్తున్నారు
ఏం లేదండి మీరు
ఏం లేదండి ఖాళీ
అవునా
హుఊ
తిన్నరా
ఆ
ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి మీరే
మా దగ్గరేం లేవండి అంత మామొలె
మామొలేన
ఉమ్ పచ్చళ్లు పెట్టారా అండి
ఆ మామిడికాయ పచ్చడి పెట్టానండి
అవునా ఒక్కటేనా ఇంకేం పెట్టలేదా
ఆ మామిడికాయ పచ్చడి ఒక్కటే అండి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తినరు కదా అనేసి
మ్మ్ హ్మ్ ఎన్ని కిలోలు పెట్టిండ్రు
మేన కిలోలనే ఎట్లుండదండి కాయల్ లెక్కుంటది
ఆహా మీరు అట్ల పెడుతా అంటే జోకరా వీట్ని
జోకుడు ఏముండదండి మనకు అందాల పోయడమే
మరి ఉప్పు కారం ఎట్ల వేత్తరు
ఇప్పుడు కాయ ఒక్కళ్ళు కొడుతారు కదా ఇన్ని కాయలని తీసుకుంటాం దాన్ని ఒక ఒక బౌల్ ఉంటది ఒక స్టీల్ గిన్నె లేదా మ్మ్ హ్మ్ స్టీల్ గిన్నా శెంబూ అట్లా
మ్మ్ హ్మ్ కాయలు కొల్ తీసుకొని ఇంకడిగేసి తుడిచి మళ్ళా కొట్టినంక ఇట్ల చూస్తారు వెయిట్
జోకుతరా
ఆ జోకుతరు కి నంక మళ్ళ దానికి ఉప్పుకారం ఎంతేయాల అని అప్పుడు ఎత్తారు
మాదేమో ఇట్లా క మ ఒక గిన్నె తీసుకొని దానితోని జోకి దానికి మూడు గిన్నెల ఒకగా వంతు ఉప్పు కారం అని అట్ల వేస్తది
అవునా
ఈ సారి మా మామిడికాయ పచ్చడ బాగుందండి సూప్పర్ ఉంది అసలు ఊకా అది తినాలంటే తినాలనిపిస్తుందండి అది పుల్లగుంది కాయ హ్మ్ మంచిది కాదు నేను ఒక్కదాన్నేనండి మా ఇంట్లో తినేది ఎవ్వరు తినరు
వాళ్ళు ఎవ్వరు తినారా
ఆహా అందుకే నేను ఒక్క హా కే ట్వంటీ కాయలు పెట్టామండి
అవునా సరిపోతయ్ లేండి ఇగ
హ్మ్
ఎక్కువున్నా పిల్లలు తింటాంటరు కదా
ఆ
హ్ మరి ఇంకేం పెట్టారా ఉసిరికాయ అట్లాంటి
చింతకాయ పచ్చడ పెట్టామండి
ఆ అది బాగుంటదండి నూనె వేసుకొని తింట్రు
ఆ నెయ్యి వేసుకొని తింటామండి మేము
నెయ్యేసుకుంటరా మీరు మేమేమో నూనె వేసుకుంటాం
ఆహా అంటే పల్లీ నూనె బయట కొనుకొచ్చిన నూనేనాండి
ఇ బయటనే ఈ ప్యాకెట్ ఫ్రీడమ్ వాడతాం అండి
మ్మ్
అదే కొంచెం ఇగా వేసుకొని తింటాం ఆ కలిపెట్టి దాంట్లో కని మా మమ్మీ ఇట్లా వేసుకుంటా మా అమ్మ ఊకే ఎక్కువ వేసుకుంటురు అని చెప్పి తినొద్ద అని చెప్పి దాన్ని కూడా పోనికి పెట్టేసి ఇచ్చిందండి అదే పోపూ
పోపా
ఉమ్
ఊహుమ్
అది పెట్టించింది తిన్నామ అయిపోయింది తొందరనే అయిపోయిందండి ఒక డబ్బా మొత్తం
హూ హూ హ్మ్
ఇక మిగతా మామిడికాయ్ పచ్చడి పెట్టింది బాగానే తెచ్చుకోలే మర్చిపోయినాం
హమ్ మేము చింతకాయ పచ్చడి పెట్టి పోపుు కొంచెం కొంచెం పెట్టుకుంటామండి
అవునా
కొంచెం కొంచెం పెట్టుకున్నప్పుడు పల్లీల అవన్నీ వేసుకొని తాలింపు పోప్ పెట్టుకుంటాం
పల్లీలు ఏతరు పోపులో మేము అట్లా వేయమండి ఓన్లీ శనగపప్పు ఆవాలు ఉమ్ ఇదే ఏమన్నా పొడు ఉంటే పొడి ఇస్తాం లైక్ ఎతరు కదా ఆవల పొడి అవ్వే ఎత్తమ్ కానీ మీరు పళ్లీలు ఏతరు మేము పళ్లీలు వేయ్యాము
మేము పల్లీలు మన ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చి ఆ కరివేప్ పాకు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు
కు వేయమండి మేము పచ్చళ్లు అంటే అది నిల్వ పచ్చడి అని చెప్పి కరివేపాకు వేయ్యం ఈ పల్లీలు వేయ్యం మా ఫ్రెండ్ తెచ్చింది పల్లీలు వేస్తే నేను షాక్ అయినా ఏంది ఇట్లంది రా అంటే మా సైడ్ వేద్దాం రా అని అన్నారు
ఉమ్ పల్లీలు వేసుకోవాలండి పల్లీలతోనే టేస్ట్ ఉంటది పచ్చడికి
అదే అన్న దామె కానీ మా సైడ్ అస్సలు అట్లా యూజ్ చేయ్యరు
అయితే మేము ఒక్కసారి తాలింపు పోప్ పెట్టుకోమండీ కొంచెం కొంచెం ఒక డబ్బా ఒక కేజీ అట్లా ఒకదానికి అట్లా పెట్టుకుంటామండి కొంచెం కొంచెం అప్పుడు అందులో కొంచమే కాబట్టి కరివే పాక్ పల్లీలు ఈ మనకి ఇష్టమైన ఐటెమ్స్ అన్ని ఇంగువ ఇట్లాంటి అన్నీ
ఆ ఇంగవ కూడా ఏస్తారండి
ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకుంటాం అండి బాగుంటది అసలు చింతకాయ పచ్చడి తిన్నంత తా అంటే తిన్న బుద్ధి అయితా అంటది
ఆ చింతకాయ పచ్చడి బాగుంటుందండి మా ఫ్రెండ్ టమాటా పచ్చడి తెచ్చింది అందులో
అందరూ ఆ ఆది కూడా పల్లీలు వేసి చింతకాయ పచ్చడి టైప్ తాలింపు పెడతామండి అది కూడా
ఉహుమ్
మామిడికాయ పచ్చడికి కూడా తాలింపు పెట్టుకుంటామండి ఎండి మిర్చి
ఆ పెట్టుకుంటాం కానీ మేము పల్లీలు అసలు యూజ్ చేయ్యమండి ఇలా ఒక పులిహోరలా వేసుకుంటాం అంతే
మేం పల్లీలు ఏయి మండి మామిడి కాయ పచ్చడిలో
ఉమ్ వేయ్యరు మామిడి కాయ పచ్చల ఓన్లీ పొడి ఎతారు ఆ వాళ్ళ పొడి
ఆవల పొడి మెంతు పొడి జీలకర్ర పొడి ఇట్లాంటివి వేసుకుంటామండి మేము మళ్ళీ ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు మిక్సీ బట్టి ఎస్తామని మళ్ళీ మాకు మామిడికాయ పచ్చడి తొక్కు పాటు ఎల్లిపాయ పచ్చడి కూడా అందులోనే పెడతామండి ఒక కేజీ ఎల్లిపాయలు తీసుకొని అల్లనే ఊరబెడతాము మాడికాయ పచ్చళ్లనే
ఓకే అంటే అది సపరేట్ చేస్తారా మళ్ళా లేకపోతే అట్ల నేన
ఇప్పుడు ఆ మాడికాయ పచ్చడిలో మనం ఎల్లిపాయ ము ద మిక్సీ వేసి ఎస్తాం కదా దంచి అది వేసిన తర్వాత ఎల్ మళ్ళీ ఎల్లిపాయలు కేజీ తీసుకొని మామిడికాయ పచ్చలోనే ఎస్తామండి అప్పుడు ఆ మామిడికాయ పచ్చడిలోనే ఆ మామిడికాయ ఊరినట్టు ఈ ఎల్లిపాయ కూడా ఊరుతది అండి అది ఊరి నాక ఒక సిక్స్ మంత్స్ తర్వాత తినాలండి ఎళ్ళిపోయా అసలు టెస్ట్ ఏ వేరండి
అంటే మామిడి కాయ పచ్చళ్ళనే ఎస్తారు కదా
ఆ మామిడికాయ పచ్చడిలోనే వేస్తాం
మేము కొన్ని ఎస్తామ అండి ఇట్లా ఒక గిన్నెడు వేసేసి ఇంకో గిన్నెడు పేస్ట్ పట్టేస్తాం
ఆహ మేమ ఇక ఎల్లిపాయ కూడా అందులోనే ఉరతదని అందులోనే అది కూడా పచ్చళ్ళలాగబెట్టుకుంటాంండి
హు హమ్ ఉప్పు పచ్చడి పెడతాం మేము ఉప్పు పచ్చిడ పెడతాం
ఉప్పు పచ్చడా అంటే ఏంటిదండి
మా ఫ్రెండ్ కి చాలా ఇష్టం అండి మీరు అడగండి ఆమెని చెప్తది ఉప్పు పచ్చడ అంటే నువ్వులా తోటి చేత్తాం మామీడి కాయ నువ్వులో మంచి ఉంటుందండి
అవునా నీళ్ళ తోనీ పెడతారండి మీరు
ఆహా నేను నువ్వులనీ పొడి వేసి ఇద్ద అనుకుంటాం మమ్మీ వేసింధండి అప్పుడు తీసుకొచ్చిన హాస్టల్ కి బాగుంది బాగుంది అని అన్నారు చిన్న పిల్లలు ఇంక ఎక్కువ ఇష్టంగా తింటారు ఉం నువ్వుల పచ్చడా అంటారు కొంతమంది మా సైడు ఏమో ఉప్పు పచ్చడా అంటారు
ఆహా
ఉం
బాగా తెలుస అండి మీకు పచ్చళ్ళ గురించి
ఆ ఫుల్ తింటామండి పచ్చలు కూరల కన్నా ఎక్కువ
అవునా ఏమేమి పచ్చళ్లు పెడతదండి మీ మమ్మీ
కాకరకాయ చిక్కుడుకాయ కాలీఫ్లవర్ మిల్ మేకర్ చికెన్
అవునండి నేను మొన్నా మొన్న మేము చికెన్ చికెన్ పచ్చడి పెట్టుకున్నామ అండి చికెన్ కాదండి ఫిష్ పచ్చడి పెట్టుకున్నాం
ఆ అది కూడా బాగుంటదండి
ఆ ఫిష్ పచ్చడి పెట్టానుగాని నేను తప్ప ఎవరు తింటున ఆ పచ్చడి
మీకు పలేదా అండి
బాగుందండి కాకపోతే ఎవరికి టైం ఉండట్లేదు ఇంటి దగ్గర నేనే కదా వాళ్ళ కొండిన బ్రా అన్నాం కూర అన్నము వండేస్తాం కదా అందులో వాళ్ళకి పెట్టే ఆ వాళ్ళ అ పెట్టేసరికి అలా కొంచమే పొద్దున్న వాళ్ళతో పాటు టిఫిన్ చేస్తానండి ఈ మధ్యాహ్నానికి నాకు కూర మిగలట్లేదండి ఇక పచ్చడి అయితుందండి
అవునా ముళ్లులు ఉంటున్నాయా అందులోనే విషేష
అందులోనే వేగిపోతు టాయి కద డైెరెక్ట్ తిన డైరెక్ట్ తినొచ్చు ఇ నేను ఒక్కదాన్నే తింటా తింటారండి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు తినడానికి అంటే టైం లేదు పాపం వాళ్ళ ఎవరికి సాయంత్రం ప్రతి తేకంగా నేను ఒక కూర వండకుండా అది ఎత్తున తినుడండి.
అవునా అంటే ఎన్ని రోజుల్లో అయితుంది పెట్టి ఉంటుందా అండి నెలా
ఆ ఉంటదండి నెలకి ఎక్కువనే అయితుంది నేను బెట్టి
అవునా మేము ఒక రోజు బిర్యానీ చేసుకున్నామండి
నేను కూడా మొన్న చేసామండి.
కానీ ముళ్లులు మధ్య మధ్యలో ఇరికిపోయినాయి బిర్యానీ అయితే
ఫిష్ బిర్యానా
మ్
ఆ ఫిష్ బిర్యానీ అన్నటు చేయలే గాని చికెన్ బిర్యానీ చేసానండి మొన్న మా తమ్ముడు మా ఆయన వాళ్ళ అక్క వచ్చిందండి మా ఇంటికి
ఊహుమ్
అయితే వస్తే మా ఆయన బిర్యానీ చేయి బిర్యానీ చేయి చానా రోజులు అయింది మా బాబు చ్చినప్పుడు చేసానండి బిర్యానీ మళ్ళీ ఇప్పుడు చేసాను నిన్న చేసాను బిర్యానీ చై ఆ
దసరాకి ఎట్లా మరి
ఆ అట్లాంటివి ఏమి ఉండవు ఏమైనా మటన్ ఆ మటను బగారా పూరి చపాతి ఇట్లాంటివి చేసు కుంటామని ప్రత్యేకంగా బిర్యానీ అని ఏం చేయమండి.
ఊహు
అయితే చానరోజులు అయితుంది చెయి చేయనంటే చేసామండి సూపర్ కుదిరింది అసలు టోటల్
హ్మ్ అట్లానే ఉంటది గానీ ఎక్కువ చేసుకోము ఇంట్లో ఆడరే అంటాం
ఆహ
ఉహు మిమ్మల్నే అంటున్నా మంచి తిన్లే గాని మంచి ఉంటది గాని మనకి చేసుకోవడానికి టైం అని ఎప్పుడన్నా ఇవాలనుకుంట ఆర్డర్ తెచ్చు కుంటామండి అంటున్నా
ఆహా ఇక టైం పెట్టి చేశానండి మా పిల్లలు బడి నుంచి వచ్చేసరికి చేశాను. ను వాళ్ళు చూసి షాక్ అయ్యారు ఆ ఆ నిన్న కూడా అదే అంటున్నాడు మా బాబు పొద్దున రెడీ చేస్తున్నా స్కూల్ కి అయితే ఇడ్లీ చేసాను ఇడ్లీ చేతే ఇడ్లీ తిండరా అని ఇడ్లీ పెడతంటే వద్దు నాకు బిర్యానీ కావాలి బిర్యానీ ఏద అనంటే బిర్యానీ లేదుర బిర్యానీ అయిపోయింది ర లేదంటే నాకు కావాలి ఇప్పుడు అంటాడు నువు మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి చేస్తా స్తలే అనంటే ఇగ పోయిండు స్కూల్కి తిని
ఓహో మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు జేత్తర ఇగా
మళ్లీ ఎవరైనా చుట్టాలు వత్తేనే నండి వేయడానికి టైం కూడా ఉండదు నాకు
ఉహు ఎక్కువ చికెన్ కర్రీ వండుతారా
ఆ చికెన్ కర్రీ అంటే సండే సండే ఎప్పుడైనా లీవులు మా ఆయనకు లీవ్ ఉన్నప్పుడు తెత్తడండి టైం ఉన్నప్పుడు తెత్తడు లేకపోతే లేదు ఇగ నేనే మా ఊర్లో మార్కెట్ ఉంటది అంగడి అంగడి ఆడిపోయి వారని జరి పోయి కూరగాయలు తెచ్చుకుంటారు రోజోటి రోజోటి అని నేనే టైమ్ టేబుల్ పెట్టుకొని వండుతానండి
అవి సరిపోతాయ అక్కడికక్కడికి
వారం వరకు సరిపోతాయి
ఉమ్
ఆ ఎప్పుడైనా ఆయనకు టైం దొరికినప్పుడు ఎప్పుడైన ఉన్నప్పుడు చికెన్ ఇగ అది వండుతామండి అప్పుడు ఒక రోజు కూరగాయలు మిగుతాయండి మాకు
అవునండి సరేనండి మరి ఉంటున్న అండి అ